హలో
హలో
హలో గుడ్ ఆఫ్టర్నూన్ మేడం హా వస్తుంది వీడికి ఆ బాగున్నా మీరు ఎలా ఉన్నారు
మే కూడా బాగున్నాం ఇంకా ఏం చేస్తున్నారు లంచ్ చేసేసారా మరి
ఆ లంచ్ అయిపోయింది
మరి ఇంకా ఏం ప్రిపరేషన్ చేసారు లంచ్ లో
ఏంటిది
లంచ్
ఆ లంచ్ లో చికెన్ ఫ్రై హా హాఫ్ ప్లేట్ పప్పు చేసిన్నాం
ఇప్పుడు ఏం చేస్తున్నారు
ఇప్పుడు ఏం లేదు ఇక్కడ వెదర్ చేంజ్ అయిపోయింది మాకు చల్లగా ఉండాలి
ఆ మాకు చల్ల కొంచెం ఉంది ఇప్పుడు మబ్బు మబ్బు వచ్చ కురిసింది మా సైడ్ మొత్తం ఇంత వరకు గాలి వచ్చింది రేపు అయితే ఎలా తెలుసా మొత్తం దుమ్ము గాలి రేకులు ఏం కాదు అన్ని అయన్ని అన్ని ఎగిరిపోయిన్నాయి ఎంత అంటే ఆ సౌండ్ ఎట్లా వచ్చిందంటే బాగా అంటే బా బాగా తుఫాన్ లాగా పోయింది కరెంట్ లేదు మాకు లే లెవెన్ ఫార్టీ నుంచి పొద్దున వచ్చింది కరెంట్
ఆ సేమ్ మాకు ఇంకా అలాగే వుంది నిన్న నైట్ ట్వెల్ కి పోయింది మాకు కరెంట్ అయితే మార్నింగ్ టెన్ కి వచ్చింది
ఆహా మాకు మార్నింగ్ ఫోర్ వరకు వచ్చింది ఫోర్ థర్టీ వరకు వచ్చింది
ఆ మాకు రాలే టెన్ కి వచ్చింది
ఆ లెవెన్ లెవెన్ తర్టీ ఇంటికి పోతే మార్నింగ్ వచ్చింది ఎంత సౌండ్ అంటే ఏదన్న అయితుండే అనమాట అ అట్లా అయింది ఫస్ట్ టైం చూడం అట్లా నేను అంత సౌండ్ ఆ సైడ్ వాళ్ళ కూడా కొంచెం రేకులు కూడా ఎరికిపోయినాయి
అయ్యో హు ఇక్కడ ఇంకా బాగుండే మా ఊళ్ళ ఇంకా
మొత్తం పాకెట్లు ఇవడానికి గంట పడిందండి మొత్తం వాటర్ అయితే లాలే గానీ మొత్తం ఆకులు అని మొత్తం కచరా
ఆ
వాగేట అనిపించలే అండి మొత్తం నిండేసింది
అవునా
మొత్తం ఆకులు ఆకులు మొత్తం
ఫస్ట్ వన్ ఇంకా బాగా ఉన్నింది
ఆ
గంట పట్టిందండి అంత వచ్చింది
హా
ఒక బస్తా సగం పెద్దది వెళ్ళిందండి
హు అవునా
రోజు ఈ టైం లో మబ్బు వస్తుంది కానీ వాన రావట్లేదండి మా సైడ్ అయితే మీ సైడ్ బానే వస్తుందా
ఆ ఇగ వస్తది
మబ్బులా ఉన్నదా
ఆ ఉన్నది కూల్ ఉన్నది బాగా వెదర్
మాకు క్లౌడ్ ఉంది గానీ ఇంకా నార్మలే ఉంది కూల్ అట్లా ఏం లేదు గాలి వస్తే కొంచెం కూల్ అయితది
అవును
రోజు అట్లనే అయితుంది గానీ వాన రావట్లే రేపు ఎంతో వర్షం అయితే నేను అనుకుంట న్నాము గాని ఒక చుక్క కూడా రాలేదు అ
ఇంకా ఇంకా చెప్పాలి మేడం హలో చెప్పండి ఇంకా
ఇప్పుడు బాగా సౌం వినిపడుతుందా అండి
ఆ ఆ
సౌండ్ వినపడుతుందా మొత్తం గడ గడ సౌండ్ వస్తుంది మొత్తం ఎంత వాన పడినట్టగా ఆ గడిబిడి గడిబిడి
ఆ
ఇంకా కరెంట్ అస్సలే ఉండట్లే అండి ఇట్లా వస్తుంది ఇట్లా పోతుంది
అవును యేంగాన్ ఇంకా
ఇంకా ఏం చెప్పండి మరి ఏం డిన్నర్ కి ఏం ప్రిపరేషన్ చేస్తున్నారు మరి ఏం చేయాలనుకుంటున్నారు
ఆ
డిన్నర్ లో ఏం చేయాలనుకున్నారు ఏం ప్రిపరేషన్ చేస్తున్నారు మీ వాయిస్ రావట్లేదు స్లో అయిందండి
అబ్బు హలో నౌ చెప్పేయండి మీను
ఇంక రోటీ చేసారా కర్రి
ఆ కర్రీ చికెన్ కర్రీ ఉన్నది పప్పు ఉన్నది ఇప్పుడు ఆఫ్టర్నూనే చేసినం కదా అంటే
ఓకే మరి మీరు చేసారా చికెన్ మీ
అ చేసిన పప్పు మా మమ్మీ చేసింది
చికెన్ ఎలా చేసారండి రెసిపీ చెప్పగలరా
అవును చెప్తానీ
బస్
అది ఆ మా బాబు బాగా సతాయిస్తాడు మేడం
చికెన్ చెప్పారా రెసిపీ
ఆ మేడం
చికెన్ రెసిప్ని ఎలా చేస్తారు ఫ్రై ఎలా చేసుకోవాలి
ఫ్రిచ్క బదు సిిరేక్ బలాగాత హ్మ్ అది ఫస్ట్ చికెన్ ఆ హలో చికెన్ని కడిగేసయాలి
ఆ ఎన్న తీసుకున్నరండి వన్ కేజియా హాఫ్ కేజియా
జి
కెజీ సరే
అది కడిగేసిన తర్వాత
ఆ దాని తర్వాత
దాని తర్వాత ఉప్పు కారం గరం మసాలా ధనియా పౌడర్
ఆ
ఆ కా కొపరా కష్ కష్ ఆ మసాలా
ఆహా
ఆ ఇంకా గార్లిక్ పేస్ట్ ఆ ఇవి అన్నీ కలిపేస్తా నేను
అంటే ఇప్పుడు మ్యాగ్నెట్స్ వేస్తారా అన్నీ కలిసి ఇప్పుడు కోప్రా కో కసస్ కూడా దాంట్లోనే మ్యాగ్ మీర్ చేసి పెడతారా ఆ అంటే నేను విన్నాను ఇప్పుడు ఉంటయ్ కదా ఈ మసాలా ఫ్రైలు వేసుకొని తర్వాత ఇది వేరే లాగా ఫ్రై చేసుకుంటా ఇది అందుకోసం అంటే ఇప్పుడు వేరే వేరే విధానం ఉంటది కదా అండి ఇప్పుడు మేమె చేస్తాను మీరే చేస్తారు వేరే వాళ్ళు చేస్తారు వేరే వేరే ర్యాగా చేస్తారు కదా ఆ దాన్ తర్వాత ఉమ్ మొత్తం మ్యాగ్నెట్ అయిన్ తర్వాత
ఆ మ్యాగ్నేట్ అయిన తర్వాత త రెండు అది ఆనియన్స్ తీసుకొ కొని ప్ సన్నంగా కట్ చేసుకొని ఒక్క బాయిల్లో అయినా ఆ ఒక్క బాయిల్లో అయినా అది ఆ ఆయిల్ ఏసి ఈ ఆనియన్ బ్రౌన్ కలర్ వచ్చినం క ఇది కలిసి మ్యాగ్నెట్ ఉంటది కదా అవి వేత్తా దాంట్లా వేసి మంచిగా మ్ ఐయ్యేదాకా చూస్తా చూసి కొంచ్ ఆ ఆ కొంచెం దగ్గ ఆ ఇది హా బ్రౌన్ అయిన తర్వాత చికెన్ వేసుకుంటా
ఆ చికెన్ వేసుకుంటారా మ్యాగ్నేట్ పెట్టుకున్నా
ఆ ఇగ దాంట్లో మంచిగా అన్నీ క కలిసే పేట్తా గదా హా ఆ అట్లా మళ్ళా దాంట్ల్ వేస్తా అది బ్రౌన్ అయిన తర్వాత వేసి ఇది మంచిగా దగ్గరకెస్ చ్చినాంక కొంచెం వాటర్ వేస్తా ఎక్కువ లేదు
ఆ సిమ్ లోనే పెట్టాలా లేకుంటే హైయ్ లో పెట్టుకోవాల అండి
పెడతా నేనైతే ఆ దగ్గరికి అయినం కా కొంచ ఎక్కువ వాటర్ ఎయ్యా ఓన్లీ హాఫ్ గ్లాస్ కన్నా కొంచెం ఆ అట్లా ఉమ్ ఆ అట్లా చేస్తా అది పప్పు తోటి తింటే బాగుంట
మరి మీరు దానిలో కురియాండర్ ఇట్లా ఏమ్ వెయ్యరా అండి అట్లనేనా స్ప్ర్ ఎట్లాగ
ఏంటిది ఆ అది వేత్తాం కదా ఎట్లయినా ఇది త తక్కువ ఫ్లేమ్ ల అది కొంచెం ఉడికినంక కొత్త్మీర్ పుదీనా ఉంటే పుదీనా కొంచెం
ఆ
ఆ ఎసేస్తా ఏసి ఫ్రై లాగా తింటాం అట్ల ఉమ్ మేము బాగా మంది లేము కదా ఫ్రైలే ఎక్కు తింటాం సూప్స్ పెట్టాం అన్నట్టు హా
ఉండ లేకపోయినా కూడా పప్పు తోటి చికెన్ స్పై చేసుకుంటే బాగుంటది
అవును
ఇ కర్రీ కూడా చేసుకుంటే బాగుంటాది గానీ ఇప్పుడు పప్పు తోటి అలా ఫ్రై చేసుకుంటే
ఆ పప్పు చేయకపోతే కర్రీ చేస్
ఆ చాలా బా గుంటాది కొంచెం పప్పేసుకుంటే కొంచెం పీసెస్ ఎసుకుంటే సరిపోతది.
ఆహా ఓన్లీ ఇది ఇట్లా కర్రీ చేయాలంటే కొంచెం సూప్ కావాల్సిందే
హ్మ్ ఇంకా ఇప్పుడు మీరు సూప్ కావాలంటే ఏం చేస్తారు
వస్తువు కావాలంటే మరి దియం ఏమంటారు
ఏమైంది
ఆహా ఆహా కోపురా వచ్చేసేది మిక్సి పట్టి కరెంట్ గా సిక్సటీ ఫోర్ పెడతం కోప్రా ఫస్ట్ రోజ్ది మళ్ళా ఇది
సరే అండి మీ తోటి మాట్లాడ్నట్టే అమౌంట్ టైం
ఆ సరే అండి థ్యాంక్ యూ బాయ్